ఆ ఏ చయలా ఇదే అన్నం కుక్క అవుతుందని ఎలా చూస్తున్నారు
ఈ రోజ ఏమో అది రానే రాలేదు ఈ రోజు నుండి స్టార్ట్ ఉన్నారు వర్క్
ఆ
ఇదే హెల్త్ కేర్ ఏంట ఆరోగ్య అదార్ది
ఎల్త్ కే
ఆరోగ్య ఆధార దే
ఆ
ఈ రోజు నుంే వర్క్ స్టార్ట్ కానీ ఒక గ్రూప్ లో ఒక్క మే కూడా లేదు మెయిల్ కేందరాలా
ఏది నువ్వు అప్లై చేస్తుంది ఏంటని చెప్పా ఏమమ్బ చూడు మెయిల్ చూడు
మెయిల్ ఏం లేదు వాట్సాప్ లో ఏ ఏం లేదు
ఆా
ఆ
సద్దా మసాల మన ఆ ఇదేదాన్న మూవి చూ
ఏదీ ఏ మూవీ చూడలేరు మడ్స రీచ్దా ఒక్కటి చూసాను హరీష్వి గొడవలు ఎక్కువ అయిపోయినాయి అందరు గడ పడుతున్నారు యాక్చువల్ గా నేను ఎలిమినేేషన్ సిద్ధు సోనియాకి ఆ శాండ్రా మహేష్ ఉన్నారు చూడు వాళ్ళు వాళ్ళిద్దరికి టై పడిం వాళ్ళే నామినేట్ చేసి ఎలిమినేట్ చేయాలన్నమాట ఫస్ట్ వీక్ కదా అని ఓకే ఓకే నో ఎలిమినేషన్ అని చెప్పేసినారు లేదంటే అంటే వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే ఆహా అంటే వాళ్ళకు స్కోర్ ఉంటాది సోనియా సిద్ధ అంట తిక్కగా మాట్లాడతదా ఆ ఆ పిల్ల
కామెడీ గా ఏమున్నది అది గేమ్ లో వాళ్ళు గెలవలేక పోయినవాళ్లు వస్తే వాళ్లకు స్కోర్ తక్కువ
డబ్బులు అడుగుతుంది రెండు వేల ఐదు వందలు
రియానా
డబ్బులు పోయి చూడు మీకేమనా వినిపిస్తందిమో ఎం చేయను ఆ అన్ని ఓపెన్ చేసి స్టార్స్ మార్చి ట్వంటీ థర్డ్ అనుకు ఈ రోజు ఎన్రోల్ చేసుకోవాలి
ఆ ఈ రోజే లాస్ట్ డేట్ అన్నాడు కదా
చూద్దాం ఎట్లా అవుతుందో ఉహు అయితే అయిపోయింది ఇంకా నేన్ లాగిన్ అవుతున్న లాగిన్ అవ్వ టోటో కంటిన్యూ చేస్తే డబ్బులు కట్ అవుతే అకౌంట్లో
అవునే
మనం ఇటు పోతాయి నాకెందుకో చూడాల అనిపిస్తు వాటి కూడా పోయిందా ఆ అవును అది ఎవరో దోసినారు నాది కాదు అ మధ్యలోనే అయిందిఅక్క అ అన్ని అన్ని కోర్స్ లకి డబ్బులు కట్టాల అదే గాధ చెప్పు ఇగ పడుకో ఎలా అన్నారు ఇందాక అసలు లారీకి మెసేజ్ చెయ్ లారీ అడుగుతాది
తిన్నావా
హు మని అడుగుడు ఇందాక హిల్స్ వేసుకున్నావు కదా హు సిక్స్ డబల్ నైన్
సార్ ని హాజర్ చెప్పాడు సార్ కి ఈరోజే లాస్ట్ అంట చేత హు ఎన్ ఇదెందుకట్లా చుపిస్తునర్ మర్ తొల్ న్ ఏది చ్ అద్ ఎక్కన్ మీ ఇల్లు
నాద్ అస్ ల్ చూపించట్లేదు పో నేన్ ఎమ్ అడగలేన్ అడగలేన్ దియట్ లో ఉండేదే కావోచు
మేబి మాట్లాడతానే ఉండాలేమో కదా ఆ మేబి అలాయే మార్ తలే మార్ తలే శశి ఆ అదేమీ వడ్ కెటీచ్చిరు మర్ ఏంటో ఇది తెల్ యట్లే
ఏంటే టోంటి తాడ్ మార్ చంట ట్వంటి అమ్మ
హే మళ్ళ బ్యాకోచ్చయి వన్ వన్ ఐతా వన్ లోక హ్మ్ ఆ జస్టు ఓపెన్ జెస్ తాన్ ఆ ఈ కాయ్ నంచూన్ నేనేమో మళ్ళ వస్తద్ అన్ ముందే మల్ బెట్ కున్నాను అని
కాదు
వస్తా తపిన్ అన్ విత ఇది చెయ్ ఇదేందో రావట్లే అడేట్ జెయి చెస్ నావే నిన్న జెసిన్ ఉనయ్ ఎల్ లోస్తను హుమ్
ఉమ్ ఏంది మ్య సిరా కుట్టేపీస్ కొని ఉంటే వస్ తాన్
ఆ అంచుల్లో ఆ పెట్టు స్ కో
ఏందీ సౌండు నాక్ అద్ అర్ దమ్ నా దాంట్లో చెప్
ఎదాన్నా మంచి సిస్ మ సూపి చేసుకో నేన్ రెస్యుమ్ చేసుకుందా అనుకున్నాను కానీ ఇంత బాడీ పెన్స్ వచ్చినయ్ ఆ టోల్ ఫై ఎల్ లోచ్ నంక చ్ డే అంత నీదరే హే నీదరే నిదర ఎమ్ అన్ లే ఎమ్ లన్ లన్ లే ఆ ను తిరి తిర్ యుల్ తిరి హుమ్ అంటే వోద్ద టావో దూరం నుండి బైక్ కదా చాలా దూర కాకి నాడ్ లో ఔను ఆ దూరమ్ లే ఔను మీక్ దేగ్గరా ఆ ఉర్ నా డౌన్ లైన్ పొద్దునా నాల్ గంట్ లకి స్టార్ట్ అయిన మంజు ఓక్ చ్చి ఐది క్ స్టార్ట్ నాలుగు నలభైకి స్టార్ట్ అయిన ఆ నేనేన్ ఆ ఆరిన్ టిక్ క్య ఫై థర్టీ పోతున్నవన్ మెసేజ్ చేసారా పాయ యాక్ చల్ గా మేం మధ్యలో యేటప్పుడు వచ్చ స్టార్ట్ అయ్యాము ఆంటీ అని పెట్టారు ఆంటీ ఫై టెన్ కోచ్చి చూసిన్ దంట పైనా మన్ చేతిన్ చెప్ తుందే లేవే జెపిన ఆనీర్ పైకెలాన్ అంటి పై తుల్ వామ్ కార్ తి గాని జెర్ నా అంటే ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీకి అట్ల ఎల్ నా
యో దోర్ క్ పెయిన అవేం ఉంచ్ కోద్ సకెన్ నిద్దట్ లో దూరం నించి ఓ దూరమే ఇంగ్ అటైతే పంపిచ్చు హ్మ్ వాపసియాలా కంటిన్యూ గా ఉమ్ హ వా వోచ్చేటప్పుడయితే అబ్బా అంటే కూచ్చు లేక్ పోతున్నం ఆ సిట్ లా డైరెక్ట్ కొట్టిన తెలుసా ఆపకుండా మీ ఊరు నుంచి మాకు ఇస్తున్న వీళ్ళకి ఇయ్యట్లేదా పోటీమీద పోటీ వచ్చారు మధ్యలో అయితే ఇగ పోయినం పోయిన ఆ మధ్యలో ఎందుకో స్లో అయింది మాది అంటే నిదానంగా ఎక్కడైనా కాఫీ షాపు దగ్గర ఆపు నేను తాగా దిగాల్సిందే అని వాళ్ళేమో దోసుకుని నెల్లిపోనారూ ఫాస్ట్గా కడపుకొచ్చలా గీడాపాల కడుపు దగ్గర్లో ఇద్దరుంటే ఆడ ఆపినాడు కాఫీ కేనా ఎంతైందో చెప్పలేదా ఆ రోజు చెప్ప చెప్పదనా అది ఫైవ్ హండ్రెడ్ నేను ఇచ్చా కదా చెప్పలే అది నా అద అ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువేం బాలేదులే భారత్ ఆ భరత
నువు ఎప్పుడొస్తామో ఆహా అట్టైతే లెవెన్ లోపు కట్ చేయి అయితే
అదే టెన్ ను దాటిన టెన్ సెకండ్స్ ఆ
ఆ బ్యాగ్ ఎవర్కొసినరో చూడాలి అడిగితే మొన్న సీసీ టీవీ పని చేయట్లేదు అన్నారు అడుండే ఒక ఆయనది నాకేమో డౌట్ పనిచేస్తుదేమో వాళ్ళు ఎందుకట్లా ఉన్నది అంతా ముందే కదా చెప్పించ లేదానా మన స్టేట్ లో లేదన్న అది లోపలి కనబడదుగా బయట పెట్టు కచ్చా కచ్చా గా